హలో భాగేనా హలో
హలో
హలో ఎవరు
బావున్నరా
బానే ఉన్నాం. మీరు బాగున్నారా
ఆ బాగున్నాం. ఏం చేత్తన్నరు.
మర్దన ఏం లే. కాలి తిన్నవా
ఆ తిన్నా. తిన్నావ
తిన్నా. ఏం కూర
కూరా బీరకాయ్ బీరకాయ్.
బీరకాయ్ బీరకాయ్ రోండు కూరలా
బీరకాయ్. బీరకాయ్.
ఏమంటాంది కుక్కపిల్ల.
కుక్క పిల్లేమంటది. నేను ఇప్పుడింటికి పోవంగానే నా కాళ్ళలో కొత్తది. కదల్నియా కాళ్ళని కాళ్ళ మీది కొత్తది. కాళ్ళన్ని నాకుతదిగ
గీర్తాంది కాళ్ళని గోర్లతోనే గీ గీర్తాంది నాక్తాంది. కాళ్ళని నా కాళ్ళయితే
ఎప్పుడు
రోజు ఆ కాళ్ళని నాకుతాంది గీ ర్ తాంది. సుర్రు మాంటాంది గీకు తాంటే నాక్తేమని పిత్తలే కాని ఆ గొర్రెటోకదే గీక్తాంది.
ఆహా. దీన్మాయ్ ఏది కాళ్ళలోకొ చ్చి ఒకటి అటు ఇటు అటుదాంది.
మరే అన్నమేసినావా అన్నం తింటాందా డైరెక్ట్
ఆ పెరుగు అప్పుడప్పుడు పెరుగు పాలు డైరెక్ట్ కూర గలిపేసుడు
తింటాదా డైరెక్ట్. ఆ డైరెక్ట్ ఇంకా దీనికేయలే గానే పాలల్లేత్తే అప్పుడప్పుడు తింటాది. ఒక్కొక్కసారి తింటలేదు.
నేను దానికి పాలు పోత్తే పాలు తాగుతాంది పాల్ తాగి పంటాంది.
పాలు పోత్తే మంచిగనే తాగుతాంది లే గాని ఇకగ అన్నమే తింట లేదని చెప్తాన్న.
బయటకి
ఇదొచ్చి ఇచ్ చ్చ్ కాలు ఇటుపెడితే ఇటు దుంకుతాంది ఇటుపెడితే ఇటు దుంకు తాంది. డేంజర్ లైట్ ఇప్పుడు రోడ్డు మీద కుక్కలాడుతాయ్ చుడు అట్లా ఆడుతాందది. ఆ కాళ్ళ మీద ఒక్కటే దునుకుతాంది.
ఫస్ట్ నేనింటికి పోతనా ఇంటికి పోవంగనే ఉరుకొత్తది. ఉరుకొచ్చి కాళ్ళల్లో పడి ఆధరేసుకుంటది. కదా కోస్సేపు అటు ఇటు గెల్క్తది. గెల్క్తది. గెల్క్తది. నేన్ కోస్సేపై అని ఇగదాన్ని తిడ్. తా తిట్నంకనే కతం పోతది ఏయ్ పోట్టి మోగందాన ఏయ్ అదిఇదనంగనే కథం ఇటిటా గోక్తద్ కాల్లని అటు ఇటు గిక్ తది గీక్తది కాళ్ళని నాక్తది చప్పుడ్ చేయక పోతది ఇక పంటది.
అంట ఉత్తన ఇత్తది
ఆ నేను ఇట్లా శష దగ్గిరు వెేడ
ఫస్ట్ వాసన ఉత్తది తర్వాత చేకం పెడతుది రెండు చేలతో పెడతాను కుక్క
ఆ
ఆ ఏమనలేవున్నాన్న ఏమంటారు శకాండితేతి శకాండి నాకుతంది కాని ఈ సప్పుడు ఎత్తలే ఇంకా నాకుతంటే కానీ నోరు నోరుటి కోరుకుతను ట్రై చె అ పలు దొర్ ద వ తనట కొర్క్తాను ట్రై అత్త
ఆా
మొన్నకు కాళ్ళ నోట్లో పెట్టుకుంది కానీ ఇంకా మొత్తం కోరకలే కొరుతలే అది
ఇప్పుడు కూడా అంటే ఇ నా
బట్టని గుంజుతా అన్ని కొరుకుతాను ఇట్లా ఇష్టపెట్టకపోయినా కొద్దిసేపు అంటే ఎవ్వరు లేకుడాా వేరే రూమ్ లేచ పెట్టప్పేను
అలో పన్నమంటది
ఆ అంటే ఇంక మన లేనప్పుడు ఎట్లుంటది అట్లా అలవాటు చేయ్యాలి
బిమ్మీ వింట ఉండవరా
ఆ ఇంట్లున్నారు రైటే ఏవో మనం ఎ నువ్ పోనప్పుడు ఎమర్జెన్సీగా కుక్కుంటుది అట్లా
కుకి ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఉంచుతాం ఇంట్ ఇంట్లో వెదులుతా ఇంట్కిదిలి బీడడం పెడా తాళం ఎేస్తా సప్పడే పోతాం ఇక అదే కొసేపు మొత్తుకుంటది సపరయక పోయి దాని తావడం వల్ల అది బాగుంటది
అది బాత్రూమ్ మోతలే ఏంటలే
కథది తూర్తం
ఏ ఇది బయటకి వచ్చి పోతాంది
ఆ మాది ఊకాళ్ళనే ఉంటది కాబట్టి దానికాళ్ళనే అలవాటు అయింది ఇక
ఇంకా అట్లా అలవాటు కొద్దిసేపు బయటది పాప్పుడు అలవాటు అయిదిడు
కాకపోతే బయటమ్ మా అంతా బుర్దుంటంది దాంటే బురుతుది తెల్
కాలువలు ఉండేది సరి కాలువ ఉండేది మళ్ళీ ఇంటి ముందు అన్నిీ ఇంటి ముందు జాగలేదు ఇప్పు అలా బాగుంటది ఆటో పెెటకాడ ఇప్పుడు వస్తా
పదిహేడో తారీఖ ఉన్నా
ఏలా పదకొన్న పద పద
ఏద కాది ఇం ఏడు రోజులున్నది ఆ ఏడు రోజులు కదా అది మంచిగా తిరుగుతుంది తర్వాత ఇ బెల్టేస్ట్ కట్టేసి లోపలికి అయితేస్తాం ఇ పనా ఈట బత రొక్త మంచి పోచ్చు
ఎంత పడ్డది బిల్ట్
నూట అరవైనా నట డైబ వాడు
లింకు హంపని గుడి ఎత్త
ఒక్కటి కా మాల రెండో నీ పోస్తా తప్పుడేక మారిపోను ఇద్దరి నడిచ తెసుుకో లేకపోతే అది తీసుకోద నాకు రెండ వస్తే నీకు ఇత్తలే ఒకటి మన డబ్బులు చేస నేను రెంం చూపెట్టిందిాల మరొకటిొ త రెండు పెద్ద్దలే
గదే నేను బై వన్ గెట్ వన్ ఒత్తదని చేద్దామని అడుగుదాం అనుకున్నా నువ్వు చేసినవటా
చూద్దాం నేను అది రెండోస్తే నీకోటి ఇత్త తియ్
సరే తీ ఎంత వన్ సిక్స్టీ ఆ
వన్ సిక్స్టీ ఓ వన్ సెవెంటీ ఓ పడ్డది
ఎంతియ్యను మరి
ఎహె పైసలు లేవు గాని రెండోత్తే నీకోకటిత్తా నాకొకటి ఉంటది గంతే తియ్
ఉమ్ బెల్ట్లు కూడా రెండోత్తయా
ఆ ఆ ఈ ట్యాగ్ తలకాయ ఉంటదిగా అయి రెండొత్తే బెల్టు రెండోత్తయి
ఆ ఆ ఇగ అట్లనే చేసి ఇద్దరం తీసుకుందామని చూసిన నేను ఇంగ నువ్వు
ఇగ చేసిన ఆది రెండోత్తే నువ్వోటి నానోటి తీసుకుందం తీసుకున్నాక మళ్ళా ఒకవేళ మళ్ళ ఒకవేళ మళ్ళ అయ్యి కరాబ్ అయినంక మళ్ళ ఒకటి నువ్వు తీసుకుంటే ఇద్దరికి కలి తీసుకుందువు తీయరాదు
వెయిట్ లెస్దేగా అలకటిదేగా ఒకటి చూసిన నేను కూడా సిద్దు చూపెట్టిండు వెయిట్ తక్కువున్నదది ఇప్పుడు మన తొర్రూరుల గయ్యి తీసుకుంటే బరువు బాగుంటది ఆపమని చూస్తాన
ఆ
నూటయాభై తీసుకున్నా
కాదు మరి అది మొత్తం ఇదే ఇప్పుడు జాకి తలకాయకి లేదు జాకీ తలకాయ కి ఒకటి లేదు మొత్తం కూడ గదే మొత్తం బెల్ట్దే ఆ అదయితేనే స్టైల్గ ఉంటదని అదే చేసిన అ పదిహేడో తారీఖు వస్తయి పదిహేడు అంటే పదిహేనో తారీఖు వచ్చేది కూడా తెలవదు
ఆర్డర్ వాడు డెలివరీ చేసే టైమింగ్
ఆ వస్తే అది వస్తే ఈ సారి కూడ తీసుకుందాం నేను ఇల్లు తయారు చేద్దాం అనుకుంటాన మర్చిపోతాన
ఏట్లా
ఇప్పుడు కొన్ని కట్టెలు తీసుకు కొని స్టేట్గ ఉంటయ్ చూసినవారా మంచి స్టాండర్డ్గ ఉండాలి వాటిని ఇ ఇట్లా ఇట్ల పెట్టుకోవాలే ఇటు ఇటు కర్ర ఒరిగియ్యాలే ఇటొక కర్ర ఒరిగియ్యాలే కింద ఒక కర్ర ఇట్ల పెట్టాలే
కాదు ఇప్పుడు మిల్లుకాడ దొరుకుతయి చూడు ఆ కట్టెలు తెచ్చి నియవ్వ నేను కూడ చేత్త అట్లయితే
ఎన్నడు
చెక్కలు మన ఇంటికాడ ఎడనన్న ఉంటే చూద్దాం కానీ అసోంటి కట్టెలు పెడదాం అంటాన నేను అట్లయితే మంచిగ స్లాబ్
ఇప్పుడు దాని పైన ఇట్ల పట్టుకొని పోయేటట్టు ఉంటది అది
ఇంకెట్ల పట్టుకపోయేటట్టు ఉంటది ఆ అట్ల చేత్తవా
ఆ నాలుగైదు వేసి ఇటు ఒకటి కట్టి ఇటు సైడ్ గిత్తత్త కట్టి ఇట్ల తిప్పి మళ్ళ అటు సైడ్ గిత్తత్త పెట్టి ఇట్ల పట్టుకు ఉంటది దాన్ని పట్టుకొని ఎటంటే అటు పట్టుకోవచ్చు ఆడ బెట్టినంక మల్ల కుక్కనల్లకు తోలితే కతం
మరే కింద ఎట్ల చేయాలి తెలుసా దాని కింద ఈ మెటదు కింద పెట్టకుండా క్లాత్ వేసుకోవాలి బతి వేసి దానిద ఒక క్లాత్ వేసుకుంటే మనం దాన్ని
నా దగ్గర ఒక సిద్ద్ద న ఇ దే ప్లాన్ వ చెద్దరు ఉంటది నా దగ్గర అంటే దుప్పటి ఏది నా డ్రెస్ తలకోట్లు ఎక్కుంటది అది ఆ ఉఊడి టైప్ ఉంటది ఒక చూసినావా మా ఇంటికి వచ్చినప్పుడు బూర్ బూరు ఉంటది అది అ లోపడ ఎస్త అదే ఉంటది అట్లా అని సిట్ చేసిన చిన్న
దాని కింద ఏమి చెక్కర్ పెట్టకపోతే ఇది సెట్ అయితది అప్పుడు మనం అది తీసుకు అంటే దాని బాత్రూమ్ తీసి పడేయచ్చు కానీ బెల్ట్ నచ్చినాక ఈ పెద్దగా అయితే క కుక్కలు రోజు పొద్దున జాయిన్ తీసుకోదాం మూడింటిని సూపర్ ఫీల్ ఉంటది మంచిగా ఫోటోలు తీసి ఒకటి ఇన్స్టా ఐడి గ్రూప్ తయారు చేద్దాం ఇన్స్టా ఐడి తీసి మూడు వీడియోలు అలా అప్లోడ్ చేద్దాం
హా కానీ బుడ్డ పిల్లలే కానీ బుడ్డ పిల్లలు గారా
ఈ మంచన ఉండయా
ఆనా తీసు పోవాలి
ఇంగ అలా బ్రీడ్ బ్రీడ్ ఉట్న అనుకో బక్ వె ఎలా
ఆ
చేయాలి దాన్ని దీన్ని ఒక కాడికి
ఆ
అట్లయితే సిట్ అయితుది ఇలాంటే జెస్సి అయినట్ట అయితు జేసీ దగ్గరకి రాని అల సరా దగ్గరకు రానియల సరే ఏంచేత్తన్నావ్ ఇంకా తిన్నావా ఏం కూర
అ
ఏం కూర
దది చెప్పరు బెళగా మలకుర్ రాన్నారుతే
ఏం కూర అయిన వాడతార హలో బీరకాయ ఎంచెత్తన్నవ్ ఇంకా ఇంకేం చెస్తాను
సరే అయితి జాగరత్తా ఇదే మరి
సరే చూద్దాం సరే వేరే ఫోన్ వత్తా
అదే మరి ఏం కానీ రేపు ఎక్కడికి పుయ్యొద్దాం
ఏంటిది సరే బాయ్